హలో నమస్తే
హలో నమస్తే
ఏం చేస్తున్నావు
ఏం చేయట్లా నువ్ ఏం చేస్తున్నాం
ఏం లేదు ఎలా ఉన్నావు నువ్వు బాగున్నావా
ఆ నేను బాగానే ఉన్నా మీర ఎలా ఉన్నారు బాగున్నారా
బానే ఏమున్నా కానీ ఇంటి వాతవరణం చాలా మారిపోయినట్టు అనిపిం పించడం లేదా నీకు
అవును చాలా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి
ఇంత వేడి ఇంతకు ముందు ఉండేది కాదు కదా
అవును వేసవిలో ఉష్ణోగ్రతలు చాలా పెరిగిపోతున్నాయి
అ దానికి ప్రధాన కారణం గొ లోబల్ వార్మింగ్ అనుకుంటా
గ్లోబల్ హార్ హార్మింగ్ అంటే ఏమిటో చాలా చాలా మందికి తెలియదు
భూమి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగటమే గ్లోబల్ వార్మింగ్
కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఎక్కువగా విడుదల కావడం వల వల్లే ఇది జరుగుతుంది
వాహనాలు ఫ్యాక్టరీలు దీనికి ప్రధాన కారణాలు కదా ఆ
ఆ చెట్లను నరికివేయడం కూడ పెద్ద సమస్ చెట్లను నరికేయ్యకూడదు
చెట్లు ఉంటే గాలి శుభ్రంగా ఉంటుంది
అలాగే వర్షాలు కూడ సమయానికి పడుత
ఇప్పుడు వర్షాలు కూ డా అసమయంగా పడుతున్నాయి ఎలా పడితే అలా ఉన్నాయి వర్షాలు కూడ కరెక్ట్ సీజన్లో రావట్లేదు ఆ మీ
ఇప్పుడు వర్షాలు కూడ సమయంగా ఆసమయం కొన్ని సార్లు వరదలు మరి కొన్నిసార్లు ఎండలు
రైతులకు ఇది కష్టంగా మారుతుంది వర్షాలు సమనయంగా పడకపోతే పంటలు ఎలా పండిస్తారు అని మాత్రం ఏమన తెలుసా
ఆర్థిక పరిస్థితులు కూడ దెబ్బతింటున్నాయి
పర్యావరణం కాపాడకపో తే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది అనుకుంట నాకు చాలా భయంమేస్తుంది
మనం ఇప్పటి నుండి చర్యలు తీసుకోవాలి
అవును చెట్లు నాడడం చాల అవసరం కదా మనకి
అవును ప్రతి ఒక్కరు కనీసం ఒక చెట్టు నాటాలి ఇంటికొచ్చి
ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి
ప్లాస్టిక్ వల్ల భూమి కాలుష్యం చాలా పెరుగుతుంది ప్లాస్టిక్ వాడకూడదు
నీటి కాలుష్యం కూడా ఎక్కువ అవుతుందిలే ఈ రోజుల్లో
సముద్ర జీవులు కూడా ప్రమాదంలో ఉన్నాయి
పర్యావరణాన్ని కాపాడటం మన బాధ్యత కదా మా ఇన్ని రోజులు పర్యావరణాన్ని మనం ఇంకా పడుకోలేకపోతున్నాం
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి
వ్యక్తిగత వాహనాలు కూడ వాడటం చాల ఎక్కువైంది అయితాయ్ కిస్తే మంచిది కదా అమ్మ
విద్యుత్ ను కూడ ఆదా చేయాలి మనం
విద్యుత్ వాహనాలు వాడటం చాల తగ్గించారు విద్యుత్ వాహనాలు కూడాఆదా చేస్తే సౌరశక్తి వంటి పునరుత్పత్తి శక్తులను ఉపయోగించాలి
ఆ పర్యావరణ అవగాహన పెంచాలి మనం
పాఠశాలల్లో ఈ విషయాలు నేర్పిస్తే పిల్లకి చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం మంచిది వారు భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకుంటారు కదా
అవును వారు భవి ష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకుంటారు పెద్దయ
మనం ఉదాహరణగా వారి కి మంచి మంచి సలహాలు ఇస్తూ ఉండాలి సమాజంలో మార్పు తీసు కురావాలి కదా
చిన్న చర్యలు పెద్ద ఫలితాలను ఇస్తాయి
నీటిని వృధా చెయకూడదు వర్షపు నీటిని సేకరించాలి వాటిని అదే నీ టిని అదే ఉపయోగశక్తిని నీటిలో అవి భవిష్యత్తుగా ఉపయోగపడుతుంది అకే
చెత్తను సరైన విధంగా పారేయ్య లి ఎక్కడ పడితే అక్కడ పాడయ్యకూడదు డస్ట్బిన్లో వేయాలి
చెత్తని ఎక్కడ అక్కడ పడేయకుండా రీసైక్లింగ్ అనే పద్ధతి యుపయోగిస్తే
అవును పర్యావణాన్ని కాపాడటం అంటే మనల్ని మనం కాపాడుకోవటమే
నిజంగా అద్భుతమైన ఆలోచన నీకు ఇట్లాంటి ఆలో చనలు బాగానే ఉంటాయి అనుకుంటా గాలి కాలుష్యం కూడా పెరిగిపోతుంది కదా
ప్రభావ సంబంధ వా వ్యాధులు పెరుగుతున్నాయి
ఇది చాలా ప్రమాదకరం పర్యావరణంన్ని మనమే పాడు చేసుకుంటున్నాము
పరిశ్రమ నియంత్రణలో ఉండాలి
ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ఇలానే ఉంటే ఎలా
స్ట్రిక్టు్ చట్టాన్ని అమలు చేయాలి
ప్రజలు కూడా దానికి మం చ్చిగా సహకరిస్తే బాగుంటుందనుకుంటా కదా అ
అవగాహన లేకపోతే మార్పు రాదు
మీడియా కూడా సహాయం చేయాలి ఇలాంటివి మొత్తము సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తే ప్రజల్లో మంచి అవగాహన వస్తుంది అను ఉంటా కదా
ప్రజల్లో చైతన్యం కలిగించాలి
యువత ముందుకు రావాలి వారు సమాజా ని మాన్చగలరు పర్యావరణ దినోచ్చవాలు నిర్వహించాలి అప్పుడే ప్రజల్లో చే తన్యం కూడా వస్తుంది కదా
ఇది మనందరి బాధ్యత కదా
భూమి మనకు ఇచ్చిన వరం దాన్ని మనను కాపాడు కోవటమే మన కర్తవ్యము ఇలాంటి ప్రజల్లో మార్పు వస్తే కాలుష్యం కూడా లేదనుకుంటా కదా
వా ఉదాహరణ ఇ చెట్లు నాటడం ప్లాస్
భవిష్యత్తు ప్రణాళిక భవిష్యత్తు తరాల హ దగదు
ఆ
ఇ స భవిష్యత్తు తరాల కోసం మనం పనిచేయాలి వాళ్ళకు మంచి ప్రపంచం ఇవ్వాలి
భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది ఉ
అమ్మా జయ భవిష్యత్ మన తరాల కోసం పని చేయాలి వాళ్ళకు మంచి ప్రపంచం ఇవ్వాలి మనం చిన్నగా మొదలు పెట్టాలి ప్రతి రోజు ఒక మంచి పని చేస్తే పర్యావరణం మేలు చేసే పనులు చేయాలి కదా ఉదాహరణకి టడం ప్లాస్టిక్ బ్యాగు్లు బదులుగా కాటన్ బ్యాగ్లు వాడాలి అమ్మ జస్త జ
ఇది మంచి అలవాటు
వాహనాలు వాడకం తగ్గిస్తే కాలుష్యం తగ్గుతుంది కదా
సైకిల్ వాడటం కూడా మంచిది
అవును సైకిల్ వాడితే ఆరోగ్యానికి కూడా ఉపయోగం
ఆ అందరం కలిసి పని చేస్తే మంచి ఫలితం ఉంటుంది
పర్యావరణాన్ని కాపాడడం అత్యవసరం ఆలస్యమయితే ప్రమాదం పెరుగుతుంది కదా
తీసుకోవాలి అందరూ
మనం మొదలు పెడదాం అవును నీ ఇటి నుంచే మొదలు పెడదాం కదా
ఇతరులకు కూడా చెప్పాలి
అవగాహన పెంచుదాం దాన్ని కాపాడదాం భూమి మన ఇల్లు
పర్యావరణం మన జీవితం దాన్ని కాపాడుకుందాం
భూమి కూడా మన ఇల్లే దాన్ని మనం శుభ్రంగా ఉంచుదాం
కలిసి పని చేేస్తే సాధ్యం
కలిసి పని చేస్తా సాధ్యం కానిదేముంటుంది ఖచ్చితంగా సాధ్యం అవుతుంది
మనం మారితే మనందరం ప్రజలు
ఇకా
ప్రపంచం మారుతుంది
అవును మనం ఒక్కొక్కళ్ళు మారుతా ఉంటు అంతే అందరికి మంచి అవగాహన కల్పిస్తే ప్రజల్లో ప్రపంచం కూడా మెల్ల మెల్లగా మొత్తం మారుతుంది
ఏది మన బాధ్యత
ఇది మన అందరి బాధ్యత త్త ఇలా చేయడం చాలా మంచిది అద్భుతమైన మాట చెప్పావు
మనం తప్పకుండా చే చేద్దాం
భవిష్యత్తులో కూడా మన చేతుల్లో ఉంది దాన్ని కాపాడుకోవటం మన లక్ష్యం దీన్ని సురక్షితంగా ఉంచుదాం ప్రపంచాన్ని కాపాడదాం చిన్న చిన్న వాటి వల్ల భూమి చాలా చెడిపోతుంది వారి భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రపంచ బారం వివరికి వాతావరణం బాగా సప్పడుద
అ
అ
ఇంకేంటి విషయాలు